బాగున్నారా అండి?
బావున్నమండి, బావున్నరా మీరు?
ఆ బావున్నం ఏం చేస్తరండి మీరు?
ఉమ్ ఏదొ అండి ఖాళీగనె కూర్చున్నాం మీరేం చేస్తున్నారండి?
గూడ ఖాళీగనె ఉన్నానండి
ఆ తిన్నా అండి, మీరు తిన్నారా?
ఆ తిన్న ఇప్పుడే తిన్నమండి
ఎందుకండి ఇంత లేట్ అయింది మరి?
రోజ్ టైం నాది ఇంతే అండి, రోజు ఈ టైం కె తింట.
వంటేమ్ చేశిర్రండి మరి ఇంట్లో?
అర్ధం కాలేదండి
ఇంట్లో వంటెం చేశిర్రండి?
వంట చికెన్ అండి, మీరేం చేసిర్రు?
మాది పప్పుచారండి నేన్ గూడ ఇంతకు ముందే తిన్నా. ఖాళీగనే కూర్చున్న ప్రసెంట్ అయితె
మీర్ గూడ లేట్ గ తింటనట్టున్నరుగా
ఆ లేటయిందండి ఈరోజు, హాస్టల్లో ఉంటే టైమ్ టు టైమ్ తింటం. ఇంటికొస్తె కొంచెం లేటయితదిగ
అవునా
ఆ అవునండి
ఎందుకండి మరట్ల?
ఇగ ఇంటికొస్తే కొంచెం బద్దకం వస్తది కదా అండి, హాస్టల్ లో ఉంటే కాలేజ్ కెళ్ళాలి గాబట్టి కొంచెం పొద్దున్నే లేసి రెడీ అయ్యి మళ్ళీ టైం కు పెడతరు కదా అండి హాస్టల్లొ పెట్టినప్పుడే తినాలి ఇంటి దగ్గేరుంట్ ఇంగ మనిష్టం
ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు
అంటె బద్దకమొస్తది పొద్దున లేవాలంటే ఇగ
అందరంతె లేండి మీరనిగాదు అందరంతె
అవునండి ఈ గ్యాస్ రావడానికి ఇబ్బంది అయ్తుంది గదా అండి, ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదు కద సరిగ్గా
ఆ అవును వార్ జరుగుతుంది గదా ఇజ్రాయిల్ ఇరాననుకుంట
ఆ ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా
మనక్ పెట్రోలననంటె పెట్రోల్ గ్యాస్ అన్ని అక్కడ్ నుంచె వస్తయా
ఆ ట్రాన్స్పోర్ట్ అనేది ఆగిపోయిందట యుద్ ద్ధం వల్ల, జరుగుతదంటరా అండి మరీ?
అయ్పెందనకుంట కదా ఆల్రెడీ వారు ఆల్రెడీ మన ఇండియాలో ఎవరో తెప్పిచ్చిర్రంట
ఆ అవునవును
వార్ జరుగుతుంట్నే తీసుకొచ్చిల్లట షిప్ లో అన్ని మరీ తెలియది ఇగ అది న్యూస్ వచ్చిందంతే.
ఉమ్
ఓన్లీ వాటికి త్ ఓన్లీ రెస్టారెంట్లకిత్తలేరు, నార్మల్ హౌస్ హోల్డ్ కిస్తున్నరే
ఆ ఇస్తున్నారండి కాకపోతే కొంచెం ఇంతకు ముందు బ్లాక్ లో కూడా ఇచ్చేదంట కదా ఇప్పుడు బ్లాక్ లో ఇవ్వట్లేరంట
ఇస్తారు కానీ అమౌంట్ ఎక్కువ తీసుకుంటారూ
అంటే ఊర్లలో బ్లాక్ అమ్మట్లేరంట ఇప్పుడు
ఉళ్లలో ఇస్తలే హౌస్ హోల్డ్ హౌస్ హోల్డ్ బుక్ చేసి మన ఓటీపీ చెప్తనే ఇస్తున్నారు
రెస్టారెంట్ వా కన్సల్ రెస్టారెంట్ ఇస్తలేరు ఇప్పుడు అన్ని క్లోజ్ చేసుకున్నారు రెస్టారెంట్లు కూడా
అండీ
రెస్టారెంట్ లు కూడా చాలా క్లోజ్ అయింది హాస్టల్స్ కూడా
ఆ హ హాస్టల్ కూడ చాలావరకు క్లోజ్ అయినాయి కొన్ని రోజులు మా హాస్టల్ కూడా కాటేలా పొయి మీదనే వండి రండి వంటలు
అవున అండీ గ్యాసు మళ్ళీ హౌస్ హోల్డ్ కి మళ్ళీ పెంచింది డేస్ హౌస్ హోల్డ్ కి మళ్ళీ పెంచిండు ఫార్టీ ఫైవ్ డేస్ కి ఒకటి ఇప్పుడు
ఆ లిమిట్ ఉందంట
అప్పుడు అప్పుడు వన్ మంత్ ఒక ఉండే ఇప్పుడు ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకటి ఫిఫ్టీన్ డేస్ పెంచి ఉండే టైమ్
యుద్ధం ఎందుకు జరిగిందంటారు మరి తెలుసా అండి దాని గురించి ఏమైనా
ఏమో అండీ అంత ఎంతెలువదండి
అంటే మిషిన్ తయారు చేసిరంట కదా కంట్రీ నాశనం చేయడానికి
అదే వాళ్ళ వాళ్ళ యుద్దలు జరిగినయంట వాళ్ళ వాళ్ళు ఎవళ ఉండే ను మర్చిపోయినా నేను
ఇరాన్ ఇజ్రయల్ అమెరికా
దేశాల పేర్లు కాదు వాళ్ళ సీఎం అంటారు కదా పిఎం
ఆ అవునవును
వాళ్ళ పేర్లు చెప్పు వాళ్ళకి ఒకరు అంటే ఒకరు పడదంట అట్లా
ఉమ్ తగ్గే సూచనలు ఉన్నాయని చెప్తున్నారు మరి న్యూస్ లో కూడా తగ్గుతుంది అయిపోయింది యుద్ధం అని
అది అయిపోయినట్టుంది ఇప్పుడు కొంచెం కూల్ డౌన్ అయింది కా గ్యాసెస్ కూడా వస్తానే అంట ఆల్రెడీ
అవునా
పెట్రోల్ మళ్ పెట్రోల్ షార్టేజ్ అవుతాంది ఒక సైడ్ ఎక్కడైనా హల్ ఓవర్
అవునవును రేటు కూడా పెరుగుతుందంటా మామూలుగా మనం ఇంట్లో వంటయిల్ రేటు కూడా పెరిగిందంట అండి
అవునండి అవి కూడా దొరకవు అవి కూడా దొక్కుతునాయి అన్ని అకాడినుంచే వస్తాయి కదా మనకు పెట్రోలే ఫ్యూల్ లాంటివన్నీ అట్లా రేటు కూడా పెంచుతాడు వాలున్న వాళ్ళు ఓ అవున
ఏం చేస్తున్నరు అండి మరి
కాలి రోజు ఇంటి దగ్గరని మీరేం చేస్తున్నారు
ప్రజెంట్ అయితే నే వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ అయితుంది హాస్టల్ నుంచి
మళ్ళీ సెకండ్ కైనా థార్డ్ కైనా వెళ్తాండి పెళ్ళి ఉన్నది ఒకటిమ చుట్టాల వాళ్ళది ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత పోతండే హాస్టల్కి
ఓ
ఏంటండి విశేషాలు
చెప్పాలండి నా దగ్గరేమి ఓ ఇంట్లోనే అట్ట నా ఫ్రెండ్ ఉండే బయటకి వెళ్ళడం లేకపోతే ఇంటి దగ్గరనే క డై
ఉ ఏముంటే బయటికి వెళ్తారా అండి మూవీస్ కి ఇట్లా వెళ్తారా ఎప్పుడైనా టైమ్ పాస్ కాకపోతే
ఫేవరెట్ హీరో ఎవరండి
ప్రభాస్ అండి మీ ఫెవరెట్ హీరో
నాకు అట్లా ఫేవరెట్ అంటే ఏం లేదండి హీరో హీరోయిన్స్ వల్ల అంటే ఇంట్రెస్ట్ మూవీస్ అంటే
అండి కాకపోతే అప్పుడప్పుడు సండే ఇట్లా వస్తాంది కదా సాటర్డే ఇట్లా ఫ్రెండ్స్ అందరితోని కలిసి ఇ ముజ్జలు పెట్టుకుంటా చూస్తాం ఎకు ఇయూస్ కాడి
మక్మ్ యేటర్ వెళ్ మేము మాక్సిం ఏ మవ్ పట్ట వెళ్తాం కానీ ప్రభాస్ మూ అంటే కొంచెం ఎక్కువ అంతే
హు ఇంతవరకు థియేటర్కే వెళ్ళలేదండి ఇప్పుడు మూవీకి వెళ్ళలే
ఇంతవరకు మాకు సారి కూడ
ఆహ అరి కూడ వెళ్ళలేదండి
ఎందుకండి మన అట్లా బాగుంటది ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి బాగుంటది
చెయ్యాలండి ఇక మా బ్రదర్స్ ఉన్నారు మా బ్రదర్సే తీసుకెళ్ళాలి ఇక
తీసుకెళమని చెప్పండి మరి తీసుకెళాల అ తీసుకెళ్లరా
ఇడు ఫ్రీగా ఉండనండి ఎక్కువ ఇ వస్తే ఇంటికి పడుగలకి వస్తే ఇంటి దగ్గర ద్రే ఉంటాయి ఇక మళ్ళీ హాస్టల్ వెళ్ళపోవడమే
ఉ
ఒకసారైనా కంప్లీట్గా టైమ్ స్పెండ్ చేసి ఆ వెళ్ళాలండి మీ తమ్ములకి తెచ్చి
ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు కదా మళ్ళీ కాలళీ వేలో పో వెళ్ళండి అవిస్త
పిల్లలండి మధ్యలో ఒకసారి తీసుకెళ్ళమని నిప్పాలి మా బ్రదర్కి
చెప్పండి చెప్పండి తీసుకెళ్ళలేదా మీరు అయిపోయినడి మీ బ్రదర్ అండి
హు
చాలా బాగుంటయి మూవీ కూడ ఏ అన్ని ఎంతేముండేయి బాగానే ఉంటాయి మూవీస్ కూడా చాల
ప్రభాస్ మూవీస్ బాగుంటాయండి ఆ ఏమో అండి తెలీదు ఆహా చూల్ అంగ త ఏటర్కి పోలే ఇంతారుకు
ఆ చూసాండి కాకపోతే థియేటర్ల చూలే టీవీలో చూసిన టీవీ లో ఫోన్ లో చూసిన బాగుంటది మూవీ
థియేటర్ లో చూస్తే మూవీ థియేటర్ చూస్తే ఆ ఫీల్ వేర ఉంటది
వెళ్తారా అండి ఎన్ని డేస్ కి ఒక్కసారి వెళ్తారు మామూలు గా మూవీస్ కి
విదిలిగా విలియనా ముడు పడినాయి కథ ఉస్తాద్ భగత్ సింగ్
ఆ
కానీ వెళ్ళల్సిన న నెక్స్ట్ ఏం లేదు ఆ వెళ్ళ ఫస్ట్ డే నైట్ షో కి పోయిన
బాగుందా మూవీ
ఆ బానే ఉంది భగత్ సింగ్ స్టోరీ కొంచెం
ఆహా ఇ ఏంటండీ మరి విశేషాలు
చెప్పాలండి మీరే ఓ చూస వెళ్తులే ఇంటి దగ్గర ఉంటాలే ఇప్పుడికి ప్రెసెంట్
అవునండి ఇంటి దగ్గరే నిన్ననే వచ్చినా అక్కడ నుండి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాం నిన్ననే వచ్చినాం మళ్ళీ ఈ రోజు అక్కడిక వెళ్ళాలండి ఈ రోజైనా రేపయినా మళ్ళీ వెళ్ళాలి
వెళ్ళాడు అన్నట్టు
ఆ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తా అండి వెళ్ళి ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత డైరెక్ట్ హాస్టల్ కే ఇగ
అవునా అండి పెళ్ళి అయినాక రెస్ట్ వెస్ట్ ఏం తీసుకోరా అండి మరి పెళ్ళిలో మంచి పెళ్లిలో మంచి ఎంజాయ చేసి ఉంటారు అప్పటికె పెళ్లి లో మంచి ఎంజాయ్ చేస్తుంటారు అప్పుడు ఎంబడే వెళ్తేట్లుంటారు
ఇలానండి మళ్ళీ ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ నెక్స్ట్ మంత్ లో నిండికా
ఓ
ప్రిపేర్ అవ్వాలి అండి మళ్ళీ పోయి
అట్ట అయితే వెళ్ళదండి ఎగ్జామ్స్ ఉంటే వెళ్ళండి మరి లేకపోతే ఉండే వెళ్ళండి
డాన్స్ వేస్తారండి మీరు
అర్థం కాలండి
ధ్యాన్ వేస్తారా మీరు
డ్యాన్స్ నాకు రాదు అండి అసలే
ట్రై చేయలేదా అండి ఎప్పుడు మీ ఫ్రెండ్స్ తోటి
ఒక్కసారి కూడాయలే అంతాయి ఒ ఎప్పుడో చిన్నగాన్నాడుమ్ మా మామయ్య డాన్ మా మామయ్య పెళ్ళికి వేశం అంతకు మించి ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా వేయలేదు
అ ఫ్రెండ్స్ వేస్తుంటే వాళ్ళతో నేర్చుకోవచ్చు కథ
వాళ్ళు ఎతుంటే నేను పక్కన నుంచి వీడియోలు తీస్తా
అవునా
నాక డ్యాన్స్ మేమ్స్ మనకు పడదు అదే గా రాదు చెయ
స
ఓకే అండి